హలో
హలో హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ సార్ ఎట్లా ఉన్నారు సార్ బాగున్నాం సార్ మీరు బాగున్నారా హలో మా వాయిస్ వస్తుందా సార్ మీకు క్లియర్గా ఆ అయిందండి ఇప్పుడే అయింది
ఏం కర్రీ చేసారు మేడం ఇవాళా
టమాటా ఎగ్ చేసినామండి
టొమోటా ఎగ్గ్ చేసారా మేడమ్
అవునండి ఇక రేపు మా పండుగ కదా రంజాన్
అవునండి
ఏం చేస్తారు మేడం రంజాన్న మీరు
మేమా అండి ఇప్పుడు మొత్తం రెడీ చేసుకుని పెట్టుకున్నామ అండి రేపు పొద్దుగాలనే మా హస్బెండ్ మా మేల్స్ ఉంటారు కదా అందరు ఇదిగా చదవడానికి పోతారండి
అ
కోసం మేము ఇప్పుడే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకుంటామండి
అవునా అండి
ఆ
వెంద మేడమ్ మీది షాపిింగ్ మరి
అవునండి అయిపోయిందండి ఈ రోజు లాస్ట్ అయింది ఇప్పుడే వచ్చామండి మార్ కిట పోయి
ఇప్పుడు అయిపోయిందా
అవునండి
హ
హ ఇంకా మీరు చెప్పాలి ఏ అవునండి తిన్నారండి ఏం తిన్నం బోల్
అంటే మీరూ సపరేట్ పెడు తింటరా రాకుండే
లేదండి మేమ్ కలిసి మెల్సే తింటామ మేము ఉన్నవును అవునండి మేము నలుగురే కదా ఉండడం
అ అదే ఎంత మంది ఉన్నా కాని కలిసే తింటారు కదా
అవునండి కలిసేది లేదండి మేము కలిసే తింటామ్
నవునా ఉహు
అవునండి మా ఆయనకి బాగా ఫేవ్రెట్ అండి కర్రీ
మేడం ఒకసారి చెప్తార టమాట ఎలా చేస్త ప్తర మీరు
అవునండి నిజం అన్నిీ చెప్తామండి మీకు
ప్తండి మేడం ఒకసారి ఎలా చేస్తారొ
ఫస్ట్ ఆనియన్స్ నూనెలా వేయించుకోవాలండి వేయించిన తర్వాత పెద్ పర్చిమిర్చి వేసుకొని కారాం ఉప్పు పసుపు ఒ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసుకొని మంచిగా మగ్గని వాళ్ళకి అయిన ట బట్టలేసుకొని మూత పెట్టుకోవాలండి టమా మూత పెట్టుకుంటే టమాట మొత్తం మెత్తగ పడిపోయి మంచిగా ఆ దగ్గరకి వచ్చినాక కోడిగుడ్లు ప పలక్ గొట్టి ఎస్ కో
అ
అమోయ్ నాంక కొత్తిమీర ఆ మేతి అన్నిీ పైన నేంచి చేసుకుంటే టమాట కర్రీ మంంచి మంచిగా ఉంటదండి చిగా ఉంటది బాగా టేస్టీగ అవునండి మీరు ఎట్లా చేస్ త రండి మీ మిసెస్ చెప్తరా అండి ఏమైనా
అవును చేస్తాది కదా అండి మా మిసెస్ కూడా
అవునండి ఎట్ ఎట్లా చేస్తది మీ తద చెప్తదా
ఉహు నా మేడం ఇలాగనే చేస్తది మా మిసేజ్ కూడా టమాపు ఉల్లి గడ్డాల అనేది కొస్సది మిర్ప్ పకాయలు కోస్తాది ఆ కొంచెం ట అక్కడ నూనెలా నూనెలా ఫ్రై చేస్తది ఉల్లిగడ్డలని కొంచెం చివరి దాకా అయినాక అంటే కడిస్ కడ్ చేేసిన మిర్చి వేసేస్తది ఆ కొంచెం ఉప్పు కారం ఆ సాల్ట్ చి అన్ని కల్పేస్తది కల్ప్ వేసిన తర్వాత కొంచెం ఎర్రగయిన తర్వాత టమాటాలు అనేది వేసేస్తది ఆ టమాటాలు వేసాక కొంచెం సేపు టమాటాలు ఉడికిన తర్వాత కోడిగుడ్లు పలగొట్ ఏసే మళ్ళ కొడుగుడ్డు టమాటా ఉడికిన తర్వాత టమాటాలు పలగొట్టి కోడిగుడ్డు పలగొట్టి అల్ల ఏసేస్తది లేదంటే బయల్ ఎగ్ అంటే బయలు చేసినా ఎగ్ ఉంటది కదా అది టమాటాలైన తర్వాత వేసేసి దాని పైన మళ్ళ కొంచెం సేపు అయినాక ఒక ఐదు నిమిషాలల్లా మెంతి కొత్మీర్ అనేది వేస్తే
హమ్ అంతే అవునండి
ఉ
ఉహు ఇంకా చెప్పాలండి మీకే మేమేం విశేషాలు ఇంకా ఏం విశేషాలండి ఇక వంటది అయి పోయింది కదా ఇంకా ఏం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్త
మేము ఇప్పుడు మా ఫ్రెండ్ తోని బయటికిచ్చ చ్చామ్ మేడం రేపు రంజాన్ డే కబటీ టీ మా ఫ్రెండు కొంచెమ అ గడ్డం చేపుకుంటారారంటడి బార్ బార్షప్ కెచామూ కొంచం వాని ట్రిమింగ్ చేయిపుచు న్నారు
అవునండి మీది అయిపోయిందండి మీకు ఉందా అండి ఫెస్టివల్ ఉందా
ఏలేదు రామా
ఆ
జూతమ్
మీది ఉగాది పండుగ అయిపోయిందా అండి
లేదు మేడంమ్ మాది కూడా రంజానే మేడంమ్ నా రేపు మా కూడా పండుగ ఉన్నది మనం
అవునా మీరు మా మీరు ఎట్లా చేసుకుంటారండి.
మేము కూడా అలాగేనండి పొద్దుగా ఇప్పుడు పొద్దు వాళ్లు వేస్తామండి ఫైవ్ ఓ క్లాక్ కి లేచి ఫైవ్థర్టీకి నమాజ్ ఉన్నది నమాజ్ వెళ్ళి వాసా ము ఆ తరువాతా మాలా అచినాక నమాజ్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయి తామండి తబట్టలనే చేసుకొని తిరుమాల్ పెట్టుకోని కోని జాని బాల్ పట్కుని మంద్రం మాొత్తం ఫ్యామిలీ మ తం మేము ఎంత మంది బాస్ ఉన్నారో మా ఫ్యామిలీలా అంత మంది బండ్ల మీద పట్ట కొన్ని బండ్ల తోనే ఇ ఇద్గాకి వెళ్తామండి. ఇద్గాకి వెళ్ళి లా అక్కడ నమాజ్ చదువుతామండి అందరం.
అవునువును.
అక్కడ నమాజ్ చదువుతాం. నమా అడ తొమ్మిదిన్నరక ఏమో ఉన్నాదండి. తొమ్మిది ఇటికి వెళ్తాం ఒక అర్ధ గంట చూసుకుంటాం. ఆ అక్కడ ఒక ఆఫీస్ చ పని ఉ ఉంటడు అని కొంచెంసేపు భయా చేస్తాడు.
అవునాండి
ఆ తర్వాత కొంచెంషేపు అందరం మళ్ళ నమాజ్ అయిన తర్వాత ఒకల్ గకల్ ఈద్ ముబారక్ అనే వస్ కలుస్తారండి ఒకళ్రికి అలయ బలాయంటూ కలుసు అది ఈద్ ముబారక్ అని చెప్పుకుంటారు. మళ్ళ అక్కడ ఉండి మా కులం వాళ్ళు, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళండి. అలాగ కబరా స స్తాం అండి అక్కడ కొన్ని పూలునే ఎక్కిస్తాం. పాత్యాల ఇచ్చి అక్కడ నుండి మళ్ళ అక్కడ నుండి డైరెక్ట్ మేము. మా ఇంటికి వచ్చేస్తామండి. ఇంటికి అచ్చి ఇంటికి గాచ్చ న నాకు మమ్మీ డాడీ వాళు ఉంటారు కదా. ఫ్యామిలీ లా అలా ఓకల్ తర్వాత కల్ చే మతం ఫ్యామిలీలా ఎంత మంది ఉన్నామో, ఫ్యామిలీస్ పెద్ద నాన్న, చిన్న నాన్న మొత్తం తమ్మాళ వీళ ఎంతమంది ఉంటో అందరికి పోయి కలిసి అందరికి పోయి ఈద్ ముబారక్ అని చె పూట కలిసి పతి ఇంట్లో శీరు కుర్మ ఉంటది. ఆ భోజనం అంటే చెయలేము గాని, పతి ఇంట్లో కొంచెం, కొంచెం ఒక చిన్న కటోరీలా శిరుకుమా అనేది కంపల్సరీ తాగాల్సిందే మేడం. అలాని ఒక రోజు గడిచిపోతుంది మేడం. రంజాన్ కది
అవునా మీ దాంట్లో మరి ఈది ఇస్తారు కదా, మీరు ఇస్తారా అండి ఈది.
ఆ ఇస్తాం కదండి ఇది ఇల్సింది కదా చిన్న పిల్లలకి ఇది ఇ్యాల్సింది కదా ఏ అలా ఏం లేదండి మాకు సర్ప్రైజ్ ఏ ఏదన్నా ఓపెన్ చేస్తాం మేము ఇ సర్ప్రైజ్ లు ఎందు కండి డి
ఆా
తీయాల్చందే
అవునండి ఆ ఏ ఇది ఇది అంటే లేదండి అవునండి ఇది ఇది అంటే డబ్బులు వేస్తారా లేద ఏదైనా మీ పర్సనల్ ఏదైనా
పర్సనల్ ఏమి ఇస్తామంటే ఉన్నది ఏమున్నది ఆమె ఏం అడిగితే అవిది తీ ఇస్తాం ఏదంటే ఇవి ఏం అడగకు ఉంటే డబ్బులు ఇచ్చినా సరిపోతది ఆమె మన తో ఉన్నా టై టైమ్ స్పెండ్ చేయాలే ఫస్ట్ అదే ఖషి ఆమెకి ఇచ్చిన ఇచ్చి ఈది మన డబ్ బ్బులే కావాలి మనం చెప్పాలే అది చేయాలి అది ఏమిముంటది కదా
అవునండి ఎవరికి కూడా ఉండాలండి మీ ఆ మంచి ఆలోచన ఉన్నా ఉన్నదండి
డబ్బులు ఏముంది మేడం డబ్బులు ఉన్న రోజు ప ఈ రోజు ఎమి పండుగ డప్
అవును సార్ నిజంగానే చెప్తారు మీకు బాగా పియంసా
ఉన్నప్పుడు కూడా ఎట్లానే ఉండాలి లేనప్పుడు ఇప్పుడు కూడా అట్లానే ఉండాలి అందులోనే ఎప్పుడు మన మూమెంట్ ని పట్ బడ్టిీ హెళ్ బడి కెల్లలా మేడం
ఆహా ఇట్లా న ఇంకా మీరు రేపు ఏం చేస్తున్న రండి మా ఆయన న బిజినెస్ చేస్తారండి ప్రవేట్ ఉ
ఏం చూస్తున్నా మీ ఆయనే
ప్రైవేట్ బిజినెస్ చేస్తారంండి
బిజినెస్ చేస్తాడా
అవునండి అందరితోని మాట్లాడతాడు కలిసిమెెలిసి ఉంటడు. అట్లానే ఉంటడ అ
మేడం ఈ మధ్యన మీ ఆయనే ఈ రంజాన్ నడిచింది కదా ఫాస్టింగ్
అవునండి. అవునండి ఉండాలె ఉంటడు.
హ అవును మేడం.
అ
మొత్తం ఒక పొద్దులు ఉన్నడా మీ ఆయనే
అవును అవునవును ఉంటరండి అవును
విండా మీ ఆయనే
లేదండి ఆ ఆయ ఆ ఆయనకి యాసిడిటీ ప్రాబ్లమ్ వచ్చిం నందు స్టమక్ కొంచం బాగా పెరుగుతుంది. అవునం
అ
లేసుడు కూసోడు కాలేద్
అయితే మేడం ఇప్పుడూ రేపు ఈ ఈ మధ్యల ఏంటంటే పొద్దుగాల నమాజ్ చదువుతారు కదా ఫదర్ వెళ్తానండి మీ ఆయన మరి ఫై చదువుతడా కరాబి అంటే చవలేమో
ఆ తరాబీ చదివడు కానీ ఈ సంవత్సరం ఏమైందంటే వజర్ గుడా కొంచెం పోతలేడా
బాడీ సానుకూలంగా లేదండి మీ అంతే లేండి
ఆ బాగా లేజీ బాయ్ అయిపోయిండ
లేజీ బాయ్ అయిపోయిండా మీ ఆయనే అయితే మేడం రేప్ అడేది ఏంటిది మరి ఫజర్ నమాజ్ చదు
ఆ ఈ మూడు రోజులు కంటిన్యూగా పోతాండండి. ఇగో ఈ రోజు ఈ రోజు ఇంకా ఇంట్లనే చదువుకున్నాడు మరి శుక్రవారం అని కావచ్ అవునండి వర్షం వచ్చింది ఎటు అవునండి వర్షం వచ్చింది క ఇంత బాగా
ఆ
వెదర్ చేంజ్ అయితే ఇంట్లనే ఇంట్లనే చదువుకుంన్నాడండి. అవును.
చాలా మంచోడు మరి ఇంట్ల చదివిండం
అవునండి. మే మా హస్బెండ్ నేను కల్సి కొన్నామండి ఈ రోజు అల్విదా జుమ్మా
లక్కీ డ్రా ఉన్నది ఉన్న ఇయ్యాల హు ఇట్లా అదృష్టం ఎవరికి ఆవు ఇంత అదృష్టం ఎవరికి రాదు మేడం ఇలా ఇద్దరు ఒక్క పక్కనే ఉండిన చల్ ఉం ఏ ఇంకా మేడంమ్ ఇవాళ మీ వాతావరణం ఎలా ఉండే
ఇలా పొద్దుగాల అయితే బాగా వర్షం ఆ గాలి అవా తుఫాన్ లాగా ఉంది లే కానీ తర్వాత తొమ్మిది అయిన తర్వాత మల్ల ఎండా ఉండె
ఎండ ఉండనే అమ్మ
అవునండి హు
ఇప్పుడు ఎలా ఉంది మేడం మీ
ఇప్పుడు మంచిగా ఉంది బయ బయట మేము బాల్కనీల కూసు కుకొని ఉన్నాము అయితే
చల్ల గాలి వస్తుందా సరే మేడమ్ నాతోని ఇంత ఎంతసేపు మాట్లాడినందుకు థ్యాంక్యూ మేడం ధన్యవాదాలు చాలా బాగా మాట్లాడారు మేడం మీరు
స